హ్లో హాయ్ అండి
హాయ్ అండి ఎలా ఉన్నారండి బా ఉన్నారా
ఆ బావునున్నం బా ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు బా ఊన్నారా
ఆ బాగున్నానండి ఏం చేస్సున్నరండి
ఏం లేదండ్ ఊర్కెలే టీవీ చూస్తా ఉన్నాము
తిన్నారా అండి
ఆ ఇంక లేదండి తినాలి మీరు మీరు తిన్నారా అవునా
ఊ ఇంకేంటండి వీకెండ్ ఒచ్చ్ తినింది గదండి ఏం చేస్నారు ఎలా గడిచింది మీ వీకెండ్
మాదేం ఉంటుంది ఎవ్రీ వీకెండ్ క్రికెట్ అడేకి ఎట్లా పోతా ఉంటామండి
ఓహో క్రికెట్ ఆడుతారా అండి మీరు బాగా
బాగంటే బాగ కాదు మీ మీడియంగా ఒక రేంజ్ అలా ఆడతామండి
ఓహో అంటే మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్నమాట అయితే బాగా చూస్తారా మ్యాచెస్ అన్ని టెస్ట్ మ్యాచెస్సు
ఆ టెస్ట్ చూడమండి టీ ట్వంటీ ఓడే చూస్తాము
ఓహో వర్ల్డ్ కప్పు
వరల్డ్ కప్ అంటే గా ట్వన్ టీ ట్వంటీ అంటే అది ఇర ఇరవై ఓవర్ల మ్యాచ్ అండి ఆ ఓ ఓ టి ట్వంటీ అంటే ఇరవై ఓవర్ల మ్యాచ్
ఓకే ట్వంటీ ఓవర్సు
ఆ ట్వంటీ ఓర్స్ మ్యాచ్ అండ్ దానికే అది టీ ట్వంటీ అంటారు
ఓకే
తర్వాత ఇంకోటి ఓడే ఉంటుంది వన్ డే క్రికెట్ మ్యాచ్ అది అ అది ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ అండి
ఓకే వన్ అంటే అండి ఒక్కసారికి
అవునవును ఒక్కాయ్ అంటే ఒక్క ఇన్నింగ్స్ ఫిఫ్టీ ఓవర్స్ అలా టూ ఇన్స్ అ టూ ఇనిస్ ఉంటాయ్ కదా తర్వాత అది హండ్రెడ్ ఓవర్స్ అయి అయితుంది అట్లా
ఉమ్
మళ్ళీ ఇంకోటి టెస్ట్ అంటే అది ఔట్ అయ్యే వరకు ఆడేది ఫైవ్ రజి ఆ ఫైవ్ డేస్ ఉంటుంది అది
ఆహా ఫైవ్ డేస్ ఉంటుందాండి ఒక్క క్రికెట్ మ్యాచ్చు
అవునవును అదే దాన్ని టెస్ట్ మ్యాచ్ అంటారు
మ్మ్ హ్
అ ఔట్ అయ్యే వరకు అడేది అది
ఆ
ఆ అలా అండి మీరు చూస్తారా క్రికెట్
మేము ఐపిఎల్ ఒకటే అండి చూసేది ఎందుకంటే ఆర్సిబి అంటే చాలా ఇష్టం మాకు సో అందుకనే ఐపిఎల్ ఒక్కటి చూస్తామండి మీరు చూస్తారండి ఐపీఎల్
నేను తప్పకుండా చూస్తానండి ప్రతి మ్యాచ్ చూస్తా నేనైతే
ఉమ్ బాగుంటుందండి ఐపిఎల్ చాలా బాగుంటుంది
అప్పుడు మాత్రం చూస్తారా ఆ బాగుంటుంది మీరు అది ఆ అదే బాగుంటుంది మీరు ఆర్సీబీ మ్యాచ్ ఉంటుంది కదా అప్పుడు మాత్రమే చూస్తారా ఆ
అంటే నేను అప్పుడప్పుడు చూస్తానండి ఇప్పుడు ఎం ఎంఐ అన్న ఇష్టము ఆర్సిబి అన్న ఇష్టము జీటీ అన్న ఇష్టమే చూస్తా ఉంటానండి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూస్తా వేరే మ్యాచ్ అయితే ఏంటండి
ఆ హ అవునా ఏం లేదు ఏం లేదు ఏమి లే చెప్పండి
ఆ అదే ఏమన్నా అంటే ఆర్సిబి వస్తే మాత్రం ఆర్సిబి మ్యాచ్ అయితే ఖచ్చితంగా చూస్తానండి ఏ
అవునా
అంటే ఈ ఆ ఆడేటప్పుడు చూస్తాను పర్లేదు
మ్మ్
అంటే ఏమన్నా బోరు కొడుతుంటే అప్పు చూస్తా ఊ. ఆర్సిబి మ్యాచ్ అయితే పక్కా చూస్తానండి మిస్ చేయను.
నేనైతే అలా కాద నేను అన్ని మ్యాచ్ చూస్తాను. అన్ని టీంలకు సపోర్ట్ చేస్తాను కానీ మాకు వే వేరే. ఉహు హు.
మేం ఆర్సిబి మాత్రమే చూస్తామండి మీరు ఏ మ్యా. చే ఏ టీమ్ అంటే ఇష్టమండి మీకు.
మాక్యా పిప్ అంటే అంటే ఇష్టమండి.
ఓహో అంటే ఇప్పుడు మీరు ఎంఐ ఎంఐ ఫ్యానా. అయితే ఎంఐ ముంబై ఇండియన్స్ ఆ అండి మీరు.
వడ్డె ఫ్యాన్.
హార్దిక్ పాండ్య అంటే ఇష్టము కానీ కానీ ముంబై టీమ్ అంటే ఇష్టం లేదాండి.
అంటే హార్దిక్ పాండే ఏటీమ్ ఉంటే ఆ టీం అండీ అట్లే ఏం కాదు.
అవునులేండి ఆతిక్ పాండే అటు ఇటు షఫల్ అయితానే ఉంటాడు కదాండి జీటికి వస్తాడు. ఉ మళ్ళ ముంబై టీం కెళ్తాడు ఓకే సారే వ. చ్చింది మళ్ళీ ఇప్పుడు ముంబై కదండి.
అదే ఫస్ట్ వాడు ముంబైలోనే ఉండే.
ఆ.
ఆ తర్వాత జీటి పోయినాడు జీ కెప్టెన్ అయినాడు ఫస్ట్ సీజన్ లోనే.
హ్మ్.
కప్పుగా గెలిపించాడా.
మ్మ్ మ్మ్.
అక్కడ టూ ఇయర్స్ ఆడాడు టూ సీజన్స్ దాన్. తర్వాత మళ్ళీ ఎంఐకి వచ్చాడు ఇప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు అక్కడ.
మ్మ్.
అవునండి ఆ మీరేకండి ఇప్పుడు టాప్ లో ఉండేది ఆర్సిబి టూ. పీస్సు క కప్పుకొట్టింది.
కానీ ఏమంటే ఎయిటీన్ ఇయర్స్ కష్టపడ్డాం కదండి.
మ్మ్ అవునవును.
ఉమ్.
ఈసాలా కప్పు ఉడా నీదే అంటారా అట్ల అయితే.
అంతే కదండి.
నెక్స్ట్ సార్గ్ మీది కాదా.
ఎప్పుడు మాదే ఇంకా.
అవునా.
ఒక్కసారి మాదైతే ఇంగ మేము వదిలి ఏంటండి.
ఇంకా వేరే ఏమంటారు మీరు వాళ్లాగా.
ఈ సల కప్ నమ్దు అంటాము.
ఆ అదే ఇంకా ఇంకా ఏమోగా దానితో పాటు ఇంకా ఒకటి డైలాగ్ చెప్ డైలాగ్ చెప్తారు కదా.
ఏమో అండి నాకు తెలీదండి.
తెలుసు మీకు మీద్ చెప్తలేదండి అది.
లేదండి నాకు నిజంగా తెలీదు చెప్పండి.
ఈశాల కప్పు లాలీపప్పు అంటారు కదా మీరు.
ఆ అది సిఎస్కే ఫ్యాన్స్ చూసి అంటామండి అంతే. వాళ్ళు మేమేం వాళ్ళ ద్వేషలం కాదు వాళ్ళకేందుక్. కు మేమంటే నచ్చమ్ అంతే.
ఆహా ఆ ఆ మాట చెప్పిండేది సిఎస్కే ఫ్యాన్ కాదు ఆర్సిబి ఫ్యాన్ చెప్పిండేది చిన్న పిల్లడు మ్యాచ్ ఓడిపోయిన తర్వాత బెంగళూరులో బయటకి వచ్చిన తర్వాత, వాడు అలా చెప్పాడు ఈసల కప్పు లాల్లిపప్పు అని ఆర్సబి ఫ్యానే చెప్పాడు చిన్న పిల్ల్లోడు.
అవునండి కరెక్టే కాని దాన్ని ఇప్పుడు సిఎస్కె, ఫాన్స్ అడ్వాంటేజ్ గా తీసుకొని అట్లా మాట్లాడతారు కదా మాకేం సీఎస్కె కే ఫ్యాన్స్ అంటేనే మాకేం పడదు అట్లేమి ఉండదు అనమాట, మేము గూడ ధోని కొంచెము ఓకే ధోని అంటే టే ఇష్టమే ఉంటుంది కానీ వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ కి, మాకు ఉరువే పడకుండ అయిపోతారు అంతే,
అవునా
ఇప్పుడు ఎవరైనా నీ అంత అతి ప్రేమ అతి చేయకూడదు కదా అండి. ఏదైనా గాని,
వాళ్ళేం చేయండి మీరే మీ వాళ్ళే ముందుగా వచ్చేస్తా ఉంటారు.
మా వాళ్ళు చేస్తారండి ఎందుకంటే ఇన్ని ఇయర్స్ కప్పు తీసుకోలేదు అదొ క ఎమోషన్ ఉంటుంది కదండి.
ఉ ఉ ఉ. అవును అలానుే
ఇంకా ఏమేమి గేమ్స్ ఆడతారండి మీరు,
ఉ నేను ఉ చిన్నప్పుడు వాలీబాల్ ఆడుతా ఉంటే కబడ్డీ ఆడతాటుంమి
ఉమ్
ఆ ఖోఖో గేమ్ ఆడదావ్ నమ్
ఉమ్ ఉమ్
ఆ ఇలా అడుతాము మి ఇప్పుడు ఇదంతా లేదు క్రికెట్ మాత్రమే సండే సండే అలా ఆడతాము.
ఉమ్ హ బాగా ఆడుకుంటార అయితే, అయితే మీరు సండే సండే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫీల్డ్ లోకి వెళ్ళి.
అంటే ఉండేది అద అది ఒక్క రోజు కదా మట్ ఇంకెప్పుడు ఉండది అది. సండే అలా ఫ్రెండ్స్ అందరూ వస్తా ఉంటారు అలా కలిసి పిలిసి ఆడుతా ఉంటా ఉంటాము.
ఉమ్ అవునువును.
అంటే హాలిడే ఉంటే అదొక పండుగ మాదిరి ఇప్పుడు. ఒక టూ డేస్ వస్తే అదే వీకెండ్ మాకు అలాగా,
అవునవును అలాగే ఉంటుంది కదండి ఎవరికైనా గాని వీక్ మొత్తం బాగా స స్ట్రెస్ఫుల్ గా ఫ్రీ స్ట్రెస్ ఎక్కువయ్యి వీకెండ్ లో స్ట్రెస. ఫ్రీ అయిపోతే చాలా మంచిగా ఉంటుంది కదండి మైండ్ మొత్తం ఇందట్టు మీరు ఫీ, ని మా ఆడతారు కదా ఇంకా బాగుంటుంది కదండి. అంటే మీరు ఫీల్డ్లో పోయి ఆడుకుంటారు కదా మీరు,
అవునవును.
హలో మీరు ఫీల్డ్ లోకి వెళ్ళి ఆడుకుంటారు కదా అండి. ఆ అంటే ఇప్పుడు ఎవరైనా గానీ ట్రిప్పుల్కి వెళ్ళడం అది కూడా బానే ఉంటుంది కాగానీ, మీరు గేమ్ ఆడినప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఇస్తారు కదా బాడీకి అది ఇంకా చాలా బాగుంటంది. అండి ఆ ఫీలు
ఆ అలా చేసేనండి మనకు కూడా కొంచెం వర్కౌట్ ఉన్నట్టు ఉంటుంది అది కాళ్ళు చేతులు అప్పుడక అలా కదిలిస్తూ ఉండాలి దాని తర్వాత కొంచెం బాడీ కూడా సిస్టంగా ఉంటుంది ఆ
ఉ ఎక్కండి ఇప్పుడు బెంగళూరు లో ఏదైనా వెళ్ళి ఆడుకోవాలంటే ఈ ఆ ఉంటాయండి వాటిని ఏమంటారో నాకు తెలీదు ఇంగ్లీష్ లో ఆ అవి గ్రీన్ కలరు మ్యాట్ వేసేసి మొత్తం క్రికెటే అండి ఇన్ని బాల్స్ ఉంటాయి ఇన్ ఆ ఆ అదే అండి గే క్రికెట్ ఆడడానికి క్రికెట్ ఆడడానికి ఒకటి టోర్నమెంట్ లాగా ఉంటుంది కదండి
అవును
ఆ దాంట్లోకి వెళ్ళి ఆడుకోడానికి వన్ హవర్ కి ఆ ఎంత అండి ఎయిట్ హండ్రెడ్ ఓ ఫోర్ హండ్రెడ్ ఓ అడుగుతారండి హండ్రెడ్ అట్లా
ఆ అందుకే మేము అక్కడ పోం కదండి సపరేట్ గా అది కొంచెం దూరంగా కా గ్రౌండ్ ద గ్రౌండ్ ఉంటది పెద్దగా
బాయ్స్ అయితే వెళ్ళొచ్చండి గర్ల్స్ వెళ్ళలేరు కదండి అట్లా
అవునా
గర్ల్స్ అట్లా వెళ్ళలేరు కదండి ఇప్పుడు మీరు వెళ్తారు అక్ అక్కడికి మీరు వెళ్తారు కదా ఆ మేము ఆడతామండి ఎందుకు అమ్ మాయిలా ఆడకూడదా అండి గేమ్స్
అలా ఏం లేదే అహ అంటే మీరు ఆడిది నాకు తెలీదు దానికి మీరు అడుతార నేను అడుగుతా అన్నా
నేను బౌలింగ్ బా చేసానండి
అవునా బ్యాటింగ్ లేదా
ఆ బ్యాటింగ్ అంటే నా అంతే హైట్ ఉంటుందండి బ్యాట్ బ్యాట్ కూడా బ్యాట్ కూడ నా అంతే హైట్ ఉంటుంది ఇంక్క ఎక్కడ పట్టుకునేనండి ఆ కొంచెం పొట్టిగా ఉంటానండి నేను అందుకే
ఆహాహ పొట్టి పొట్టిగా ఉంటే పొట్టి కొండే బయట తీస్ తీసుకోవాలి కదండి మీరు
స ఊ ఏం చెప్తారు చూడండి మీరు పొట్టికుంటే దానికి మ్యాను ఫ్యాక్చరింగ్ చేయించాలండి బ్యాట్ మనం వెతికి వెతికి తీసు కోవాలంతే అప్పుడు అదే అండి మనము కొత్తగా తయారు చేపిచ్ కోవాలీ బ్యాట్
ఆ అలా కాదు చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం ఆ చిన్నవి చిన్న చిన్న మాట్లుంటాయి కదా కొంచము
కింద ఉంటాయండి దాంట్లో ఆడితే మళ్ళా బాగోదు కదండి
ఆ బాద పగడ్ గా పోతాయి అలా అయితే
బాగుండదు అంటున్నానండి
ఆ అదే అదే దాంతో అడితే బాగా బాల్ విగి విరిగిపోతాయి పోగొట్కొని పోతాయి మళ్ళీ కనిపి పిచదు మళ బాలు
ఇంకేంటండి అయితే మీరు బాగా జోక్లేస్తారండి నా మీద
ఉ
ఓకే అండి అయితే ఉంటాను బాయండి
ఆ సరే సరే అండి ఓకే బాయ్
మ్మ్